ఆ వినిపిస్తుందా ఆ చెప్పి లేదు ఇంకా నువ్వు
మేము ఇప్పుడే తిన్న
ఆ ఏం చేస్తున్నారు పండుగ అంతా అయిపో కన్నా
పండుగ అయిపోయింది అంతా మీది
మాది కూడా అయిపోయింది మేము చేసుకోలేదు లే వై ఏంది నిన్న
ఏమి
ఆ ఏం లే నార్మల్ ఇష్యూ ని చేసుకోకూడదు అని
ఓహో మేమేమీ నిన్న చేసుకున్నాం ఈరోజు వచ్చి మా అత్త వాళ్లు యాట్లు నరుకు తండే సో ఆటికిపోయినాం ఇంక మధ్యాహ్నం వచ్చినప్పుడు రెండు రెండు గంటలకి ఏమో వచ్చినాం లే పొద్దున పోయి
ఆహా
స్నాము ఇప్పుడు తన్నాం ఉన్నాం హ ఇంగా నిన్న స్వీట్ చేసిన నామా
ఆ
చేసినాం ఏంది నిన్న నేను ఒక పోలీస్ ఒక పోలి కాదు సగం మౌలిక్ భిన్న తెలుసా దగ్గు కోోల్డు భారీగుంది
ఉమ్ నాకదే సిచువేషన్ కోల్డ్ తుమ్ముల్ నాన్ స్టాపు
ఇట్లా చిన్నవి ఏం అయింది
నాకు కూడా అర్ధం కాల ఉమ్
నేనేం చేసిన తెలుసా మా అమ్మ ట్యాబ్లెట్ తెచ్చి ఉంటే మెడికల్ స్టోర్ లో పెద్దగా ఉన్నది పెద్దగా ఉంటే నాకు మింగ బుద్ధి కాదు నాకేమైనది అంటే సిట్రిజన్ చిన్నగా ఆహ్ చిన్న సగం సిన్చి సగం పడేసినా సగం వేసుకుంటే సగం పని చేేసింది సగమే తగ్గింది.
ఆహ్ అంటే ఇప్పుడు అది సిట్రిజను తెచ్చుకొని ఉండచ్చు కదా చిన్నవే
ఇంటికి వచ్చినానా వచ్చి తిన్నా అది ట్రైన్ నుంచి వచ్చి తిన్నాడు తినేసి ఇంక టాబ్లెట్ తెచ్చుకొని సిట్రిజన్ ఏసుకొని పడుకున్నా తగ్గలే కొంచెం కూడా ఎప్పుడు ఆ ట్యాబ్లెట్ కి తగ్గిపోతా ఉండె తగ్గలే ఇంగ మళ్ళ నైట్ తిన్నక టాబ్లెట్స్ సగం ఏసుకొ నాక్ కొవ్వు కదా పోయినంతేసుకోనింటే తగ్గిపోవు నేను సగం ఏసుకున్నా
గొంతులో గ జండు బామ్ పూస్ చేయ్ లేకపోతే ఆవిరి బట్టేదలా చెయ్యి పోతాది
అవునా ఏదైనా చెయ్యల్నా ఇంక
నేనలా నిన్న ఒకసారి చేసిన అయినా నాకు తగ్గలె
ఆ అదేందో ఏమో ఎండాకాలంలో జలుబు చేసు
అదే కదా అర్థం కాలా జస్ట్ ఇక్కడికి రాక వన్ డే ముందే వచ్చింది అంతే అసలు ఎందుకు వచ్చి
ఆహ్ నాకు కూడా అంతే తెలుసా ఇంటికి వచ్చే రోజు ముందే రోజు నైటొ చ్చింది వింతగా ట్రైన్ లో అయితే తుమ్ములు అసలు ఈ వద్దుకునా బాధ అయితే ముక్కులో కారుపోత ఉంటుంది వాళ్ళ ముందు సీదలేము ఆ దొరికింది ఉమ్ ఏందది విండో సీట్ దొరికిందా ఇంగా ముందర ఎవరన్నా బాయ్స్ గుర్చుంటారని చెప్ ది రెండు ఓ రెండు నేనే పెట్టుకున్నా ఎవరన్నా అమ్మాయిలు వస్తే కూర్చోబెట్కుందాంలే అని ఉమ్మ్ ఎవరో అమ్ అన్నమాచార్య అంట తర్డ్ ఇయర్ అంట సీ ఆ ఎవరైనా వస్తారా అనె లేదులే కూర్చో అంటి థ్యాంక్స్ ఆనె సరే నేను కూర్చో అని లేకపోతే ఎవరైనా అబ్బాయిలు కూర్చుంటే అన్కంఫర్ట్ గా ఉండింది ఇంక ఫోర్ సీట్స్ లో కూర్చున్నాం అనుకో జర్ కొమ్మా జరుకొమ్మా అని యొ టారు అంటీలు ప్లీజ్ గాని ఉండదు ఇరుక్కొని కూర్చోవాల సింగిల్ సీట్ అయితే బెస్ట్ ఊరికే ఫ్రీగా ఎట్లా కావాలంటే అట్లా కూర్చోవచ్చు ఇంగట్లా కూర్చోని వచ్చేస్తుంది
తరెడ్ టను టూస్డే వెన్స్డేలా
మండే గానీ మెయిన్ ట్యూస్డే గాని ఇ రెండ్ రోజుల్లో
ఆ మండే ల్యాబుంది గదా
ఏమన్న పోతెవా ఆ వి ఎల్ ఎస్ తయ్యె గదా ఏం జరుగుతది ఆడేం పెద్దుందా ఏమన్న చేస్ ఏం చెప్పు
ఏం లేదనుకో కరెక్షన్ అయిపోయినాయి మితావి ఏవన్నా చెప్పి
రికార్డుంది ఏం జెప్తారు
ఏం జప్పర్లే కొ తగాయే
మారీ ఆల్రెడీ వి ఎల్ ఎస్ ఐ రెండ్ ల్యాబ్లు ఆప్సెంట్ ఇప్పుడు ఆప్సెంట్ బెడితే మూడయితాయి
హు
నువ్వెప్పుడు
నాకు తెల్లేదు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గుడి ఓపెనింగ్ చేస్తున్నరంట అక్కడికి రండ్ ఇగన్నారు మండే ట్యూస్డే వెన్స్డే నరసింహ స్వామి గుడి ఏం చేయాలో అర్థం కాలే నాకి పోవాలనొప్ కుందు ఒపక్క రాకపోతే గుడ అక్కడ క్లాస్ మిస్ అవుతా నీ ఫోన్ అదోపక్క
క్లాసులు మిస్ అయితే గోఇంద చెప్పేది అర్ధ పడ్దము సిలబస్ గుడ గావై పోలా ఇంకా ఏమైతదో ఏమో ఈసారి సెమ్ము భయమేస్తాంది!
హ్ అందుకని ఆలోచిస్తానప్ పోదామా వద్దా అని
మ్మ్ ఆ
ఇంకెలాగో థర్స్డే హాల్డే గదా మళ్ళీ శ్రీరావనవమి
వావ్ అయితే ఎ ఎమ్ డబ్ల్యూ ల్యాబ్ ఎగిరిపయ్ ఈసార్ గుడ
అవును అన్నిీ లలా్యాబ్ దాంట్లోనే వస్తున్నాయి హాలిడేస్
అవున అవును అమ్ీ త అస్ేనే మ అే ఒ హాలిడే కూడా రాలే
నెక్స్ట్ వీక్ ఒక వీక్ వస్తుందింతే అది మైక్రోవేవ్ అయినా నిన్న చేపచ్చసారు మనం వచ్చేసామె ఏద ్యాబ్ చేస్తున్నారు స్నాపులు పెట్టిన్నారు ఇల్లుు ఆ స ఒక మూడు నాలుగన్నా చేపి చేసి అమ రాసేడుడి అని ఉంటుంది కావాలని ఆ చలు కొని రాసగ్గుడవో పయిలా
అదే కదా ఇ పోయినాకే
ఆ
అ
ఇక్కడ న అమౌంట
అ లే లేదు నేను బ్యాంక్ అకౌంట్ చేంజ్ అయింది కదా మాది గ్రామీణ సో నెంబర్స్
అది చేస్తావా లేదు కదా ఇంకా
ఆ లేదు లేదు బ్యాంకుకి పోయి ఆ అహలింక్చేయలే ఇకా యూపిఐ చేస్త సేపు తీసుకోలేదంట మౌనిది అంటే మౌని అకాౌంట్ మూల్య నుందు నా అకౌంట్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ఆ పిల్ అకౌంట్ నెగిటివ్ ఉంద ఏదో సంథింగ్ అని చెప్పి నా అకౌంట్ ఇచ్చింది బడింద ఈసార్ గుడ ఏమ ందేమోమ్మ నీకు పడితే నాకు చెప్పండి సర్లేమ చెప్ప తను అన్న అయినా లేదు ముందు అకౌంట్స్ అన్ని తీసేసినాడు, తీస్ సేసి ఇప్పుడు కొత్తగా పెట్టినాడులే బ్యాన్ డీటైయిల్స్.
అదే మది ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు, రెండు ట్రై చేస్తున్న నేను బ్యాంక్ డీటెయిల్స్ కూడా అది కూడా తీసుకోవట్లేదు అది
అవున ఆయన మసేజస్ చెయ్
అర్థంకావాట్ల
అతనికి మిసేజ్ చేయండే కదా.
జ
అయ్యో అత్తడ ఉంది కదా. చదువుంది నెంబరు. తరున్ తరును గ్రూప్ లో అడ్మిన్ తరుణ్ అని ఉంటది కదా, సర్లే నేను నీకు ఈ నెంబర్ పెడతాలె అతన్ని. నెంబర్ వెడ్టా అనికి మిసే చెయ్, ఇలా బ్యాంగ్ డీ టెల్స్ ఉన్ యూ పి ఐ ఐడి రెండు ఏ, ఆ అది యూ పి ఐ ఐడి యాడ్ చేసిన, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసిన. నా కూడా తీసుకోవట్లేదు అని పెట్టాం.
అఆ నేను కాబల ర చేస్తున్నా ఇట్లా మనీ ఇట్లా నాది ఉంది, దాంట్లో ఇట్లా ప్రాసింగ్ లో ఉంది అదొకవేల . చూసుకోలా